ఆ
నేను మళ్ళీ వస్తుద రాదా అని ట్రై చేసిన అండి ఒకాళ అయిపోద్ది కదా అనేసి వచ్చింది ముల ఏమందాం అనుకున్నా
ఆ అందుకే పది నిమిషాలు పది నిమి మిషాలు దాటంగనే కట్ చేసుకుందామండి
ఆ ఆ ఎందుకంటే మళ్ళా కట్ అయిపోతాంది కదా ఆటోమేటిగ్గా అవన్నీ వేస్ట్ అయితున్నాయి కదా అండి
కూలరు నడుస్తుందా అండి మీది
నడుస్తుంది అది ఏదో అంటే తీగలుగట్టినా కొంచెం చిన్న చిన్నగా తిరుగుతా ఉంది అది గాలి బాగా వస్తుందని నేను వేరే దగ్గరకు వచ్చినా అండి వేరే రూమ్ లో కొ మేము ఎందు
మా ఊర్లో అక్కడ మేము అంటే ఈ ఇప్పుడు మా అమ్మోల్ల ఇంట్లోకి వచ్చిన ఇంటికి వచ్చినాం గాని అప్పుడు మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు
హ్మ్
మా మా ఇంటి దగ్గర వినపడుతుందా
వినస్తుంది వినస్తుంది చెప్పండి
మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రీసెంట్ గా నీకు కూలర్ మీ ఒక్కరికి చెప్పాను మా ఫ్రెండ్కి చెప్పాను కూలర్ కరాబ్ అయ్యింది అని చెప్పాను
ఆహా
నే అసలు పట్టించుకోకుండా అసలు ఫ్యాన్ గాలి కూడా చిన్నగా తిరుగుతుంది పిల్లలు దోమలు కుట్టడం వల్ల అంటే మాకు పక్కకి మరుగు అది ఎడ్ల కొట్టం ఉన్నది అన్నట్టు వాటి వల్ల దోమలు బాగా ఇంట్లకు వస్తున్నయి
ఆహా
వస్తుంటే ఆయనను ప్యాను చిన్నగా వస్తుంది కూలరన్నా పెట్టరాదంటే శ్రద్ధ పని చేసి పిల్లలకు దోమలు కుడతాంటే కూడా అట్నే పండుకున్నాడు గానీ కూలర్ కూడా సెట్చేయలేదండి
అయ్యో ఆహో
ఆ అంతా ఘోరం చేస్తున్నాడు ఏమో ఏమో
ఆ ఇప్పుడు సెట్ చేసిరా మరి సెట్ చేయలేదా అండి
లేదండి మేము ఇట్లా ఊరికచ్చుడ్ తోటే ఇంకా హ్యాపీగా ఫ్యాన్ కిందనే పండుకుంటాండో మరి వేరే రూమ్ లో పండుకుంటాండో తెలవదు
అయ్యో అవునా
హ్మ్ ఆ పని కూడ అసలు చాతనైతలేదు
ఆహా
చిన్న చిన్న వర్క్లు కూడ ఆయనకు చేయాలనిపిస్తలేదు చేస్తలేడు
ఆ
హ్మ్
ఎంత చదువుకున్నారండి మీ ఆయన
డిగ్రీ డిగ్రీ సెకండ్ ఇయర్ కంప్లీట్ అండి
ఆహా
హ్
మీరు ఇంటరు.
ఆ ఇంటర్ కున్ను డిగ్రీ ఏంది ఇంటర్ కున్ను డిగ్రీకి ఏమన్నా తెలివితేడాలు ఏమన్నా ఉన్నాయా అండి. ఒకసారి చెప్తారా మీ సంభాషణ.
అవునా ఇంటర్ కు డిగ్రీకి అంటే ఇంటర్ లో మాత్రం అంటే సబ్జెక్ట్లు పెరుగుతాయి తప్పా దాంట్లో వచ్చేది ఏమి ఉండదు వా
లేదు లేదు నేను అలా అంటలేను మా ఆయనే డిగ్రీ చవు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకున్నాయనా తెలివితేటలు ఎట్లున్నయి, ఇంటర్ తెలివితేటలెట్లున్నయి ఈ కార్య ఆప్ మాట్లాడు టుండే అంటున్నా.
అవునా అది కూడా నిజమే వాళ్ళకు ఇంగ గి చిన్న చిన్న పనులు చేయాలంటే చేయబుద్ది కాదనమాట వాళ్ళకొస్తే లక్షలల్లో ఆదాయం రావాలి లేదా వేలలో ఆదాయం రావాలి. కాని మరీ రెండు వేలు మూడు వేలుకు చేయాలంటే వాళ్లు పొద్దుందాక కూసో ని మాట్లాడాలన్నా మాట్లాడలేరు. రా అందుకే అట్లా చేస్తున్నరండి నేను మాట్లాడమని చాలా సార్లు చెప్పినా వాళ్ళకి.
ఊ
ప్పిన మాట్లాడండి బెనిఫిట్స్ ఉన్నయి. ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఐనా వస్తుంది అని కూడా చెప్పినా.
ఈ టాస్క్ లో బాయ్స్ మ ట్లాడొద్దని చెప్పారా అండి మరి.
లేదు లేదు బాయ్స్ కూడా ఉంది అవకాశం. చెప్పిన బాయ్స్ ని కూడా అడిగిన్రు
ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ నడుగుతే బాయ్స్ మాట్లాడొద్దటా అని అంటే ఎవరు చెప్పిల్లు బాయ్స్ మాట్లాడచ్చు. అయినా ఎట్లా మాట్లాడుకునుడు మరి తెలిసినోళ్ళు అయితే మాట్లాడుకోకుండా ఉంటారా అని నేను
హ్ బాయ్స్ కుంది అవకాశం ఉంది బాయ్స్. ఓకేనా
హ్
ఉంది ఉంది మా ఏరాలు ఉన్ను మా బావ ఇద్దరు మాట్లాడుకుంటనే ఉన్నరు.
హ మాది ఒకా అంటే మాకు రిలేషన్ ఆమె టాస్క్ ఇంకా ఓపెన్ కాలేదు. లింక్ గూగుల్కి ఫిలప్ చేసింది. కానీ ఇంకా అప్లోడ్ అవుతుంది డోంట్ వర్ రి అని యూ డోంట్ వరి అని పెట్టిండు సారు.
ఆహా
అంటే ఈ అప్పుడు పెట్టిండు. మా ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కిి అట్లా పెట్టిండు. రేపు పొద్దున అస్తదా ఎట్లా.
సాయంత్రం వరకైనా ఖచ్చితంగా వస్తది.
హ్ ఆ నాకు వస్తలేదు. నేను చేయాలనుకున్నా, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందని అమె మస్తు ఫీల్ అయితంది వారం రోజులైతుంది ఆమె చేయబట్టి.
ఆహా
అ
వస్తది వస్తది కంపల్సరీగా వస్తది వర్క్. ఎందుకంటే మనకు అయిపోయే టైం అంటే ఏం చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా వస్తది. వాళ్ళు వచ్చే ప్లానే చేస్తరు. మంది కూడా సరిపోలే కావచ్చు ఇంగా కొత్త మంది కూడా జాయిన్ అవుతానికి ఛాన్స్ ఉన్నది.
అట్లే వాళ్ళకు ఆ అప్లోడ్ చేసుకోవడానికి ఆమె ఒక టాస్క్ అయితేలే సార్ అని ఇట్లా గ్రూప్ పెట్టాను. నెంబరున్ను ఆమె పేరు పెట్టాను, పెడితే ఆరే ఏమి డొంట్ వర్రి అని చెప్పిండు. అందుకే ఆమె హ్య పిగా సంతోషంగా రెండు కాల్స్ మాట్లాడింది నాతోని.
అదే ఏం బాగుంది ఎంగా చేస్తారండి కశ్చితం చేస్తారు
తే కొంతమంది ఇట్లా కార్య యాప్ లా డౌన్లోడ్ చేసుకొని కూడా లింక్ ఓపెన్ చేసుకోకుంటే కూడా ఇలా మాట్లాడుకుంటే కాలు మాట్లాడు
మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడచ్చు అట్లా కూడా మాట్లాడచ్చు అంటే వాళ్ళకి వర్క్ రాకున్నా మాట్లాడవచ్చు యాప్ ఉన్నది కాబట్టి ఉమ్మ్ ఇట్లా మాట్లాడచ్చు మాకైతే వాటర్కి చాలా ఇబ్బంది అవుతుందండి ఇక్కడ అసలు వాటర్ దొరకట్లేదు మామూలుగా ఆ వేరే వైపు నల్లనే కొని మోటర్ బెట్టుకొని మోటర్ డబ్బలా పట్టుకుంటానమండి
అవునా అయ్యె
దను
మీకు మిషిన్ మిషిన్ లెవ్వా అండి
ఉన్నాయి కాని వాటర్ అసలు రావట్లేమట వాటర్ పెట్టట్లేమంటే నల్ల రాక చాలా రోజులు ఐతాంది నిన్న గాళు ఇద్దరు ముగ్గురు ట్యాంకర్ తెప్పించుకున్నారు తెప్పించుకొని పోయించుకున్నారు కానీ మేము మా ఏరాల మోటరు ఉన్నది నల్ల పెట్టి మో మోటర్ తోటి నీళ్ళు పట్టుకుంటాన్నామండి ఇంక మళ్ళ రేపు తెల్లతే బుధవారం పొద్దున్నే లేవాలి కదా మళ్ళీ ఊకాలు చల్లాలి కదా ఇబ్బంది ఐతదని అన్నిట్లా పట్టి పెట్టుకున్నామున్నాండి ముందే
అవునా అండి
ఈరోజు కూడా ఊక సల్లిన నిన్న కూడా చల్లినా లే కానీ ఇగ రేపంటే కొంచెం స్పెషల్ కదా బుధవారం కాబట్టి ఖచ్చితంగా ఊక సల్లాలని
బుధవారం సమ్మక్క పండుగ కదా అండి
ఆ సమ్మక్క వాళ్ళది స్పెషల్ కాబట్టి ఇంక సల్లతా ఉంటాం అండి
రీసెంట్ లో సమ్మ జాతర ఎలా జరిగిందండి
బాగా జరిగింది ఈసారి కాకపోతే కొంచెం మూడ్ ఆఫ్ ఉండె నాకు ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కలవలేదన్నమాట మాకు మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ కాడి కూడా పోతే వాళ్ళు కూడా అసలు కలవలేదు తిరిగి తిరిగి వచ్చిన నాకు తోడుకి ఎవ్వరులేరు పెద్దవాళ్ళు ఎవ్వరు లేకపో కరెక్టే మా హస్బెండ్ ఏమో కాళ్లో వస్తాననిని తిరిగాడు నేను ఊకే మా పాప మా ఏరే వాళ్ళ బిడ్డను పట్టుకొని కే ఒక మూడు నాలుగు సార్లు వేసన్నాం అండి అంటే మా ఫ్రెండ్ వాళ్ల దోలాడతాను ఇ అటు పోత వేరే వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేదు దారిలో తిరిగి తిరిగి వచ్చినాం మనకు కావాల్సిన వాళ్ళకి కనపడకపోతే మంచిగా అనిపిదు కదా ఎందుకంటే అమ్మ వాళ్ళ కోసం కూడా తిరిగినాం తిరిగినాం వాళ్ళు అమ్మ వాళ్ళ చాలా దూరం వాళ్ళ వచ్చిరంటే కొంచెం స్పెషల్ అనిపిస్తుంది కదా మా సైడ్ వచ్చిర్రంటే కలుస్తారేమో వందర మందిల, వేల మందిల కనబడతారేమో, కనబడతారేమో అని చూసినం గాని వాళ్ళు కూడా కనబడలేదు ఈసారి. బాధ బాధనిపిచింది. ఏ కానీ మా హస్బెండ్ అట్లా బాధపడ్డిదని ఇంకా తీసుకెల్లి రంగుల రట్నం, ఇంకోటి ఉయ్యాల ఒకటి ఇంకొటి అటు ఇటు జిగ్గుజాగులు ఎకపోతుంది అద ఒకటి ఎక్కిచ్చుండండి.
మేము మేము జంపన వా బలమనామండి జాతర అప్పుడు అందులో వాటర్ చూసి భయమవుడు అసలు బోరా భయంగా గుండెడక్క దడ దడా అంటుందండి ఇద మస్తు ఘోరంగా భయపడ్డా నేను. తొందర తొందర ఒక ఐదు మునుగులు మునిగినండి. మునిగి బయటకి వచ్చి డ్రెస్సింగ్ వేసుకొని ఆ అది పిల్లలకు స్నానాలు పోసి వాళ్ళకు డ్రెసింగ్ వేసి నేను అట్లే నిల్సునానండీ. అందరు మాతో పాటు వచ్చిన వాళ్ళు, అందరూ వాళ్ళు దేవుళ్ళు చెప్పే వరకు అట్లే నిల్చొని ఉన్నామండి. మస్తు గోరంగా ఎందుకు జంపన గల అగానే భయం భయం అనిపించిందండి.
అదే అదే ఆ మామలు బగానే అందరికి ఫీవర్ అ వస్తా ఉంటది కదా. దేవుడు వస్తా ఉంటు అదే కదా ఎన్నారు దేవుడికి సమస్యలన్నీ చెప్తా ఉంటారు కదా.
ఆ
అందుకనే చూస్తూ ఉన్నాం. మేము కూడా వెళ్ళినప్పుడు మా అత్తమ్మకు వచ్చేది దేవుడు. దాంట్లో మాతో పాటు వచ్చిన వాళ్ళకి దేవుడు వచ్చి ఊగుతూ ఉంటే వాళ్ళు సేపు ఊకు అంట్లో తడుచుకుంటూనే ఉండేవాళ్ళ మేము. కానీ ఇప్పుడు చిన్నపిల్లగాడ ఉన్నడని ఎక్కువసేపు ఏమి ఉండలేదు. ఈసారి
అవును
ఊఉ ఎక్కువసేపు ఉండలేదు కానీ కొంచెం ఓకే అన్నట్టు, మొత్తమే కాకుండా కొంచెం అయితే ఓకే అన్నట్టు అనుకున్నాద అనుకున్నానండి.
కాలు అయిపోయిందా అండి
చూస్తున్నా చూస్తున్నా అందునికి రాలేదు. చూస్తున్న నా ఫోన్లో రీఛార్జ్ మామూలుగా ఇలా ఎఐటీన్ అనుకున్నానండి. ఎఐటీని అనుకున్నా ఇప్పటి వరకు అయిపోద్ది కదా అనుకున్న, కతం డేటా మొత్తం ఒకటి చేసిన ఎట్లాగ అయిపోతుంది అనేసి.
ఆ ఉన్న
డౌన్లోడ్ చేద్దాం సినిమాలో చూడవచ్చు కదా అనేసి, ఆ ఉద్దేశంతో డౌన్లోడ్ చేసిన కాతం ఇక మెసేజ అలా రీచార్జ్ అయిపోయింది. డాట అయిపోయింది, హండ్రెడ్ పర్సెంట్ డాట అయిపోయింది. రీచార్జ్ అయిపోయి మసజయాలనే వచ్చినాయిడి ఒక్కసారి ఏడు ఏడు మెసెజు లు దాకవచ్చినాయి అయ్యోటి అయ్యోటి అన్ని వచ్చేసరికి రీఛార్జ్ అయిపోయింది కాంతే అని ఇప్పుడు మూడుంటికి పక్కకిసిన ఫోను మళ్ళా ఏడు ఎనిమిది అయింది ఎన్ని ఫోన్లు వచ్చ. చూడలేదు ఏమైందోచుడలేదు రిఛార్జ్ దానికి కోన ఏ మాడదాం అని పక్కకు పెట్టినా, కాతో నాకు అందరేసిల పని చేసుకుంటా ముచ్చది పెట్టుకుంటూ ఉన్నాండి ఇక
ఆ కాలు పడిగయడి
చూస్తాను, చూస్తానండి
ఆ
చూస్తున్నా
హలో
హలో చూస్తున్నా
ఆ